హలో
మీరు ఏవడ ఈ మధ్యనే సినిమాలు చూసారా.
ఆ నేను బృందావనం చూశానండి.
ఆహా అది ఏమి స్టోరీ అంటే బాగుందా.
ఆ బాగుంది ఇద్దరు కొడుకులు మనస్పర్ధల వల్ల విడిపోతారు. హమ్ వాళ్ళలో వాళ్ళిద్దరు అమ్మాయిలు కూడా ఒక్కొక్క అతనికి, ఒక్కొక్క కూతురు ఉంటారు వాళ్ళిద్దరు కూడా ఒకే కాలేజీ లో చదువుకుంటా ఉంట సారు వాళ్ళ చిన్న బాబు వాళ్ళ కూతురు ఒక అబ్బాయిని ప్రేమిస్తది
ఆ
అయితే ఆ అమ్మాయికి వాళ్ళ ఇష్టపడతారు తర్వాత వాళ్ళ పెద్ద అబ్బాయి వాళ్ళ కూతురికి ఇష్టం లేని సంబంధం చూస్తారు కానీ అన్నలు తమ్ముల్ పలుక్కోరు గాని వాళ్ళ పిల్లలు పలుకు అంటే మాట్లాడుకుంటా ఉంటారు మ్మ్ ఇంకిట్లా వచ్చింది అని వాళ్ళ అక్క వాళ్ళ చెల్లికి చెప్పినప్పుడు వాళ్ళ చెల్లి లవర్ని వాళ్ళ అక్క లవర్గా నటించమని ఇంట్లో చెప్ పిద్ది అనమాట చెప్పిన తర్వాత మళ్ళీ ఇంటికి తీస్కెళ్ళి అతన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు వాళ్ళందరూ అతని తోటే పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతారు ఈ మా చి చెల్లి చెల్లి ఉంది కదా ఆ అమ్మాయి లవర్ మోసం చేసాడని చెప్పేసి వాళ్ళ నాన్నకు చెప్తుంది అంటే చిన్న అబ్బాయికి ఇంకా తర్వాత అమ్మాయికి ఇష్టం అమ్మాయికి తెలియకుండానే అమ్మాయి వాళ్ళ అక్కని ఆవిడ ఆ వాళ్ళ చెల్లి వాళ్ళ లవర్ తో లవ్ ప్రేమలో పడిపోయేద్ది తర్వాత ఇద్దరు ప్రేమించుకుంటా ఉంటారు చెల్లి ఏమో నాకు వద్దులే నువ్వే తీసుకో మా మా అక్క నువ్ మీరే సంతోషంగా ఉండండి అని చెప్పేసి చెల్లి చెప్తుంది తర్వాత అక్కేమో వద్దోద్దు మీరు నాకు సహాయం చేయటనికి వచ్చారు ఆ అలాగాదు మీరిద్దరే ఉండండి ఇంతవరకు నాకు సహాయం చేసినందు చాలు అని చెప్పిద్ది తర్వాత వాళ్ళ చెల్లిని మోస సం చేసిన అబ్బాయే వాళ్ళ అక్క లవరు అని చెప్పేసి వాళ్ళంతా నాటకమాడారని చెప్పేసి వాళ్ళ బాబాయకి వాళ్ళ పెదనానికి ఇద్దరికి తెలుస్తది అంటే వాళ్ళిద్దరు కొడుకులకి తెలుస్తది అప్పుడు వాళ్ళిద్ద కూడా అబ్బాయిని బాగా కొట్టేస్తారనమాట కొట్టేసిన తర్వాత వాళ్ళ పెద్ద అబ్బాయి కూతురు వాళ్ళ ఊర్లో ఒకక్ అతనికి ఇష్టం ఈ కొడుతున్న సమయ ఇలా అమ్మాయిని అందరికి తెలికుండా అందరు పట్టించుకోని టైమ్ లో అమ్మాయిని తీసుకెళ్ళిపోతారు మ్మ్ ఎద్దరు అబ్బాయ్ తండ్రి ఎవరైత్ తే ఉన్నారో ఆ తండ్రి ఏం చేస్తారంటే ఇట్లా చేసాడు ఇది చేసాడు మీరు ఎందుకు ఇట్లా కొడుతున్నారని చెప్పి అబ్బాయి చేసినయన్ని చెప్తా ఉంటాడు ఇంకా అలాగా అలా గా మన అబ్బాయి అమ్మాయి వెళ్ళిపోవటం చూస్తారు వీళ్లు లాస్ట్ ఇది అంటా వేరే అబ్బాయి తీసుళ్తే కిడ్నాప్ అయిది క
ఆ
ఇంక మనం కాదు వెళ్ళాలి ఆ తృశ్యా వెళ్ళాలి అంటే హీరో క్రిషే వెళ్ళాలి అని అంటారు. ఇంకా అప్పుడు అబ్బాయి లేచి వెళ్ళి తీసు కొని వస్తాడు తర్వాత అందరు కలిసిపోతారు, లాస్ట్ కి ఎవరి తో పెళ్ళిఅయిద్ అనేది చూపించలేదు.
అహా
అ మీరేం చూస్తారు ఎక్కువగా సినిమాలు.
కొత్తవి ఎవత్సాంటే అవి మూవీ రోస్లు అట్లా చూస్తాంట రీసెంట్ గా బుక్ అని ఓ మూవీ చూసినా. అది లవ్ స్టోరి బావుంది. కానీ మనము ఎప్పుడైన్నా డల్లు గా ఉ న్నప్పుడు మన ఇంట్లో పరిస్థితులు బాగు అట్లా టప్పుడు మూవీలు చూస్తే బాగా ఫ్రెష్ గా ఉంటది మైండ్ అయిన
అంటే మీకు ఎలాంటివి చూడడం ఇష్ టం
ఆ అ కామెడివి
ఆ
అలాంటివి ఏవైనా కానీ కొత్తగా హీరోయిన్ ట్రెండింగ్ హీరోలు, హీరోయిన్లు అట్లాంటివి అయితే చూస్తా చాలా ఓల్డ్ వి అయితే చూడబుద్ది కాదు. హర్రర్ మూవీస్ అయితే అస్సలు చూడను. ఎవో చ హ్మ్ అవి ఆ హర్రర్ మూవీస్ అంటే ఏ మబ్బు గుంటాయి, ఆ చూడబుద్ది కాదు అసలుకి అది ఇంకా కామెడీ మూవీస్ ఏదైనా కాని లైట్ కలర్ లో ఉంటే బాగా చూస్తా. ఇంకా మీరు ఏమన్నా షోసు అట్లాంటి చూస్తంటారా టా మా టివీలో వస్తారు.
జబర్దస్త్ చూస్తాను, ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ, డీజోడీ.
ఆ బా ఆ జబర్దస్త్ బావుంటది. కామెడి
అవునా మీరేది చూస్తారు ఎక్కువగా.
ఆ నే ఆ నేను మీ షోస్ తక్కువే చూసేది ఎప్పుడన్నా చూస్తే డీ జోడి చూస్తా. ఇంగా అంతే ఇంకా అసలు గ ఎట్లు ఉన్నాలి ఆ రీల్స్ లో, ఇన్స్టారీల్స్లో అట్లా చూస్తా ఉంట అంతే.
మీకు యూట్యూబ్ ఇష్టమా, ఇన్స్టా ఇష్టమా, ఫేస్బుక్ ఇష్టమా.
ఇన్స్టాగ్రామ్ మీకు
ఆ నాకు కూడా అంటే రొండు ఏదైనా ఒక ఇ దేంట్లోనా ఇన్ఫర్మేషన్ వచ్చిద్ది.
ఆ యూట్యూబ్ లో అయితే వెబ్ సిరీస్ మూవీస్ అట్లాంటి చూస్తాను, ఇంకా రీల్స్ చూడాలంటేనే ఇన్స్టానే.
అ ఇంకా కొత్తగా సినిమాలు ఏమేం చూసారు.
కొత్తగా శంకర వరప్రసాదు, నారి నారి నడుమ మురారి. ఆల ఏ విష్ణు విలాసం అట కొత్త కొత్త మూవీస్ వచ్చినటువీ మూవీ రూల్స్ లో ఏ అప్లోడ్ చేస్తే అవి వారం వారము చూసేది ఖాళీ ఉన్నప్పుడల్లా
మీకు ఇష్టమైనది ఎంటర్టైన్మెంట్ది అంటే బాగా మా నచ్చే మూవీ ఏంటి
మూవీ నచ్చే మూవీ జులైయి ఎక్కువ చూసినా చాలా చల్లియి ఆ ఓల్డ్ మూవీస్ చూసి నర్మీట్ చూస్తూ ఉంటా
ఆ జులై సినిమా కాన్సెప్ట్ ఏంటిది
జులై ఆ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న హీరోని చదువుకోమని అంటే వాడు చదువుపోయి ఉండడు అప్పుడు ఆ మళ్ళీ తర్వాత కొద్ధి రోజు డబ్బులు అంటాడు వన్ ఆ పదివేలు ఇస్తే లక్ష రూపాయలు తీసుకొస్తా అంటాడు అప్పుడు వాలంత వడయిలా అ వాళ్ళ రోజు మనీ వడయిలా వేస్తాడు ఆ కో అ సర స తీసులో
ఆ
లక్ష ఆ పదివేలు ఇస్తే లక్ష తీసుకొస్తా ఆ గంటలో అంటాడు వాడు ఇంకా అప్పుడు పోతా అంటే ఇక అప్పుడు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటది వాడు బెట్టింగ్ వస కోసం పదివేలు తీసుకొని పోయింటాడు అప్పుడు పోతాంటే వేరే వాళ్ళు ఇట్లా ఆ బెట్టింగ్ మ్యాచ్లు అవన్న అంటే అక్కడ జరుగుతా ఉండ చోట అమౌంట్ నగలు అవన్నీ ఉంటాయి కదా సో‌ ఆ వేరే టీమ్ ఒకటి వాళ్లు ఇది దొంగలు మాత్రమే ఆ ఇది డబ్బులు అందరూ బ్యాంకు లో పెట్టింటారు ఆ డబ్బులు తీసుకునే కోసం వాళ్ళు ట్రై చేస్తుంటారు వాళ మ్యాచ్లేకపోయి అక్కడ బెట్టింగ్ చేసింటాడు
హమ్
బెట్టింగ్ వేసిన తర్వాత అంత లోపల ఆర్బిఐది ఏదో బ్యాంక్ సంథింగ్ ఆ బ్యాంకు డబ్బులన్ని వాళ్ళు కాజేస్తారు ఇంకా దాన్ని అంతా వీడే ఫాలో అప్ చేసి ఇంకా అది అంటే వాళ్ళు ఎలా ప్లాన్ చేసినారో అది వాళ్ళ ఎలా థింక్ చేసినారో అదే వేళనే వీడే హీరో కూడా అలాగే ఆలోచించి వాళ్ళందరికి లాస్ట్ కి అమౌంట్ తిరిగి వచ్చేలా చేస్తాడు దాంట్లో కర్ గాయాలు వాళ్ళ నాన్నకి బాగాలేకుండా అయ్యేయి ఇంకా దాని మధ్యలో ఒక అమ్మాయి ఆ అమ్మాయి మామూలుగా నార్మల్గా ఉంటది ఆ అమ్మాయిని బాగా అంటే అందరుూ చూసి ఎలాగ బాగా వచ్చేం చేస్తాడు ఆ అమ్మాయిని కూడా
ఉ
మూవీ ఐతే బాగా ఉంది అ
అంటే మీరు ఎక్కువ ఇంకా హారారవి చూడకుండా ఇంకా మాముూలుగా మామూలు సినిమాలు చూస్తా ఉంటారా
ఆ మీరు రీసెంట్ గా ఏదైనా సిన్మా థియేటర్కి అట్లా వెళ్ళారా
నేను వెళ్ళలేదు నార్మల్ గా నేను థియేటర్కి ఎప్పుడు వెళ్ళను చూస్తే యు యూట్యూబ్లోనే చూస్తా ఉంటారు
ఆహా
నేను కూడా పాత సినిమాలు అట్లాంటివే చూస్తాను ఇప్పుడు వచ్చే సినిమాలు చూడను తప్పు వే పాత సిర్మాల అయి అయితే బంధుత్వాలు విలువలు గురించి అట్లా ఉంటది కానీ ఇప్పుడు సినిమాల్లో అయితే అన్ని ఈవెంట్ ఆ వేరే వచ్చేటువంటి మాట హలో పా హలో బాషలో అన్ని అలా ఉంటున్నాయి దాన్ని చూసి అందరూ బాగా చెడిపోతా ఉన్నారు ఇంకా మనము మారే అవకాశాలు ఉంటాయి కదా అని చెప్పేసి నేను పాతవే చూడటనికి ఇష్టపడతా ఉంటాను గుండమ్మ కథ కాని సూర్యకాంతం కాని మాయా బజార్ గానే ఇలాంటివి బాగుంట ఉంటయి
నేన్ అది ఏవి చూడలేద్ ఆ ఆ అవి ఏవి చూడాల ఈసారి చూస్తాలే ఖాళీ ఉన్నాప్
బాగుంటాయివి విలువల గురించి మనం ఎలా ఉండాలి మన పాత రోజుల్లో ఎలా ఉన్నారు ఈ నెట్వర్క్ అనే లేన్ రోజు ట్లో జనాలు అ అందరు కూడా ఎలాగు ఉన్నారు ఒకరితో ఒకరు ఎలాగ ఉంటారు అనే బంధాలతో ఉంటది బాగుంటాయి ఇది వరకుయా మీరు వెళ్ళారా ఈ మధ్య కాలంలో థియేటర్ కి వెళ్ళి ఎమ్
థియేటర్ కి వత్తిన ఆరెంజ్ మూవికి పోయినా రీ రీలీజ్ దానికి ఇకా అంతే
బాగుందాం ఆరెంజ్ సినిమా
అరేంజ్ బాగుంది వాడు ఫస్ట్ ఒక అమ్మాయిని లవ్ చేసాడు బట్ వాడు అంటే ఇప్పుడు మనము ఎలా ఎవరై లవ్ చేస్తే మనం వాళ్ళనే పెళ్లి చేేసుకుని జీవితాంతం ఉండ ఆ వాడు అలా కాదు కొన్ని రోజులే ఉంటది ప్రేమ అంటే మనకైనా చేంజ్ అవుతది కదా అన్ని రోజులు ఒకటే లాగా ప్రేమించి లేము అని వాళ్ళ కాన్సెప్ట్ సో వాళ్ నలుగురుని ఏమో లవ్ చేస్తాడు అందరికి విష్టం లే చేస్తాడు రియల్గా ఇలా పెళ్లి చేసుకుందమంటే ఆహ వద్దు వద్దు అంటాడు వాడు అంటే ఏన్ రోల్ ఆ ప్రేమిస్తన చెప్ చెప్పలేను కదా అంటాడు అట్ల అందరినీ లాస్ట్ క ఒక అమ్మాయిని ఇంకా ఫిక్స్ అవుతాడు ఆ అమ్మాయి వదిలాక వాడు ఉండలేకపోతాడు అప్పుడు ఇంకా అమ్మాయిని చేసుకోవాలని మైండ్ లో ఫిక్స్ అయి లాస్ట్ క ఆ అమ్మాయిని చేసుకుంటాడు
ఎందుకు అమ్మాయి దగ్గర ఆగిపోయాడు అబ్బాయి
అంటే అమ్మాయి బాగా నచ్చింటది కదా మంచ్
ఆహా అలానా
అ ఇంకా ఏమైనా
ఆ
సరే అయితే
అసారా
అ